ఏం చేస్తున్నారాండి
ఏం చేయాలా అల్లం ఇది వెళ్ళిపాయల పోట్టు తిత్తన్న
అవునా తిన్నారన్న
అన్న అన్నం తిన్న మధ్యాహ్నం మీరు తిన్నారా
ఆ తిన్నాను
ఏం కూర వండినవ్
కూర ఆ పప్పు రైస్ చేసిన
ఉహు పాప తిన్నదా
ఆమె తీనట్లేదు సరిగ్గా అదే అర్ధం కావట్లేదు ఆస ఆట్ల తీసుకెళ్ళాల లేకపోతే ఎలా అనీ అర్థం కావట్లేదు
వాష్ రూమ్ పోతాంద డైలీ
ఆ డైలీ వాష్రూమ్ పోతది పాలు కూడా తక్కువనే తాపిస్తున్నా అయినా కూడా అన్నం తినట్లేదు
వాష్ రూమ్ పోతాంద డైలీ అయితే
ఆ పోతుంది
వాష్ రూమ్ పోతంది అన్నం ఎందుకు తినట్లేదు పాలతోటి వత్తాంద ఏంది వాష్ రూమ్
లేదు లేదు గట్టిగానే పోతుంది
మరి ఇంకేంది మరి ఏంది తినిపిత్తల్లు
ఏం లేదు అసలులకు ఏమన్నది తింటే కదా ఆమె ఏమైన్నా పనులు పెడతాను కఖచ్చితంగా రోజుకోటి ఏదనా
అవునట ఇగో అన్నం తినం బుద్ది కాకపోతే పంలు కూడా అప్పుడప్పుడు పెట్టాలట
పండ్లు అయితే పెడుతున్నా కానీ అట్లీ పంలు తినట్లేదు ఏదన్నా పెడితే ఒకటే రోజు తంటుంది మళ్ళ తెల్లారిద్దిన
ఇగ అంతే ఇగ తీస్పోయినక ఇగ దినం ఒక రోజా
మీ పాప ఏం చేస్తుంది
పండుకుంది అల్లం పొడిదిిస్తాను అస్సలు అయిపోవట్లేదు
అవునవును కాసేపు వాటల్లో నానబెట్టి తీయకపోయారు
ఆ
కొదిసేపు నీళ్ళలో నానాబెట్టి తయపోయార
అ ఇది ఆ ఎల్లిపాయలు వెల్లిపాయలు అల అంటను
వెల్లుల్లి ఒలిచి కొంచెం నూనె రాసి ఎండగ పెడితే అయిపోతుది
పెట్టిన ఐదు నిమిషాలు పెట్టినయన రాట్లో పాడుగాను
అఓ
ఈ అల్లం ఐదు నిమిషాలు నానబెట్టా అన్న
ఏదన్నా క్లాత్ లో పెట్టేసి ఏదన్నా చున్నీలు వేసి కింద బాదండి ఎల్లిపాయలను
ఊహు
మరి అంత పగిలేదాకా కాదు కొంచెం సున్నితంగా కిందికి గట్టిగా పట్టండి అవి ఊడిపోతాయి ఈజీ వచ్చేతుది
ఊ
అలము కస ఒక పావు గంట సె కిలలు నాన పెడితే ఈజీగా వస్తుది చేతులు కూడా మండవు
ఆఐ ఆయన ఇన్న
ఐదు పది నిమిషలు
అ అయి తీచిన ఆరు పెట్టాను ఎ ఆవసం లేదా
అవసరం లేదు అది కాసేపు మనం కోసి కొద్దిసేపు గాలి పెడతాం కదా ముక్కలుగా కోసినాక కొద్దిసేపు గాలి పెట్టండి
అదే గాలికి వెడతాపో
ఆ మీరు అది వలిసేసరికి గాలి కారైపోతుది
ఉ హు
ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ లో మిక్సీ పెట్టి పెడతారు కదా
ఏమో ఇంతవ
ఫ్రిడ్జ్ లేకుంటనేమో పచ్చి నూనె పోసి కొంచెం వేసి బయట పెట్టాలి
అలమా
అవునడి
ఓ గాలి పెడితే అట్లేనే ఇకా
ఒక ఐదు నిమిషాలు గాల్లో పెట్టాలి పెట్టి మిక్సీ అల్లం ఎల్లిగడ్డ ఏసి మిక్సీ దొడ్డుప్పు ఏసి ఆ ఉప్పు ఏదన్న దొడ్డుప్పు ఉంటే దొడ్డు ఉప్పు సనుప్పు ఉంటే ఏసి పడ్తాం కదా పట్టాక ఇగ అది మొత్తం అయి అయిపోయినంక మొత్తం అంత అయిపోయినంక గిన్నెల ఏసే ముందు కొంచెం లైట్గా ఒక పావు రెండు పా పావు పచ్చి నూనె పోసి కలబెట్టేసి డబ్బలకెత్తుతే మూత గట్టిగ పెట్టాలి. అట్ల పెడ్తే నువ్వు ఎప్పుడు మూత తీసినా ఫ్రెష్ ఇప్పుడే నూరిన స్మెల్ వస్తది. మ్
అర్ధమై
అలా ఉంటది. నేన్ ఒకటేసారి అప్పుడంటే ఇగ ఎప్పడి దప్పుడే మిక్సీ పట్టేసి లే వేసేదాన్ని నాన్ వెజ్లో ఆ మళ్ళీ ఏదన్న కర్రీ అయితే ఎల్లిపాయలు కొన్ని పొట్టు తీసి చిన్న రోట్ ట్లేసి దంచి కూరల ఏసే దాన్ని ఇగ ఇప్పుడేమో పాప తోటి అల్లం ఎల్లిగడ్డ ఎప్పుడిదప్పుడు కావట్లేదు అనేసి ఇగ అట్లనే చేస్కుంటా
ఏం చేత్తాన్నవ్
ఏముందే ఏం లే ఆమ ఆమ ఆడుకుంటాన్ది నేన్ ఆ మక్ కాపల కూర్చున్నా
వెల్లుల్లి దంచి పెడ్తాన్లా
దేనికి
వెల్లుల్లి దంచి కూరల ఏత్తాన్లా
ఆ వెల్లుల్లి దంచి కూరల ఏస్తా
అట్లనే టేస్ట్ వస్తదా
అట్లనే బాగుంటది. నూనెల ఫ్ర మనం ఉల్లిగడ్డ ఏసి టప్పుడే ఏయాలి ఎల్లుల్లి
వెల్లుల్లి ఐప్పుడు పప్పుల ఏస్తాం అట్లనా
ఆ సేమ్ అట్లనే ఎయ్యాలి. కాక్పోతే చికెన్ల మటన్ల అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఉండాలి. మామూల్గ వే ఏదన్న కూరగాయలు ఏదన్న అయి అయితే వెల్లుల్లి నేనైతే ఒక్కొక్కసారి అల్లం లేకపోతే కాలి వెల్లుల్లయినా చికెన్ల మటన్ల దంచేస్త. బాగుంటది మ్ బాగుంటది
ఈ ఐదు నిమిషాలు పెట్టిన మని రావట్లేవ్ అసలు ఒట్టు
అల్లము ఒక ఐదు నిమిషాల్ నాన బె ఇగ ఎల్లిపాయల్నేమో
వెళ్లిపాయలా
ఆ
ఎల్లిపాయలు చున్నీలేసి కిందికి కిందేసి ఇట్ల బాదు
ఈ ఎండలో పెట్టిన ఐదు నిమిషాలు అంటన్న నూనె రాసిన గని
ఆ ఎండలో బాగా ఎండల పెట్టు
ఐదు నిమిషాల్ పెట్టాలా పది నిమిషాల్
పావు గంట పెట్టు పావుగంట ఇరవై నిమిషాలు
నేన్ ఐదు నిమిషాలకే తీసిన అందుకే
ఉ ఆ వాటికి బాగా ఏంటిదని అంటే ఇది పెట్టాలి ఎండదాకినాక అవి ముట్టుకోగానే సుర్రుమంటే చూడు అప్పుడు ఇట్లా ముట్టుకోగానే వస్తాయి అవి అట్లా తియ్యంగానే చున్నీ లేసి కిందను అనంగానే దేన్ది దానికే పొట్టు పోతది ఏదో ఒకటి ఉంటది చూడు చిన్న చిన్నవి అట్లనే సైజ కింతోటే బాగా పెద్దగా ఉన్నాయి తొల్ తీసెయ్ ఆ ఏం కాదు నువ్వు ఉప్పు ఎత్తవ్ కాటి మెత్తగా దంగుతయ్
ఆ
ఊ మ్ అట్లా
ఆ చేయ నోతాంది
ఎందుకు ఈ రోజు అల్లమెల్లిగడ్డ తీస్ స్తున్నారు ఏనా స్పెషల్స్ ఉన్నాయా ఏంటి
కాదు ఇంట్ల అల్లం లేదు అయిపోయింది
అవునా ఉమ్ హు
ఆ
ఉమ్
ఇంకను ఏందో గి అల్లమే ఏం చేయాలని చుతాన్న నిద్ర అల్లం సల్లాకున్నా అట్లే రాట్లే చేల చేలకే పోతాంది మొత్తం వెళ్ళిపోయి మొత్తం
ఉమ్ హు
అయి రితి ఇప్పి కేేజీ కాదు మా ఎంత మంది ముగ్గుర ఉంటంగా
ఉమ్
అర అర కేజీ
అర కేజికే నువ్వంత ఇబ్బంది పడుతున్నావ బాగా ఎండలో పెట్టేసి ఈ లోపు అల్లము ఆ నీళ్ళలు నానేసి కొంచెం గీకు గంతే మ్
అత్తమ్మ చేసేది ఎప్పుడు నాకు తెల్వదు ఈ చేయ నోత్తం
ఉమ్ హు మ్ అవునా ఏం కర్రీ చేసారు ఊరికెళ్ళారా ఈ మధ్య పండగలకు గాని ఉప్పలమ్మాలకి గాని దేనికన్నా వెళ్ళారా
తో నేను ఇప్పుడు ప్రెగ్నెన్సీ
అవునా ఎన్నో నెల
మూడో నెల
మూడో నెలనా
అవును చేయ మండుతాంది పో
ఉ హు అవున ఎటు ఎ లద్దు కదా మీ అత్ అత్తగారు ఎల్లారా
మా అత్తమ్మ కూడా ఫోన్ మాట్లాడింది
చేయి మండుతే ఉప్పు నీ బెల్లం నీళ్ళు గాని ఉప్పు నీళ్ళు గాని ఆవుప్ ఉప్పేసి అందులో చి ఒక గిన్నెలా ఉప్పేసి అందులో చేయిబెట్టి ఒక ఐదు నిమిషాలు కొంచెం మంట మండుతది గనీ తొందర సెట్ అయితది
టకువయతద
ఆ తక్కువయితది
ఏందో ఏమో నాకు తీయడం రాదు మా అత్తమ్మ కి జరమోతంది రొండ్రులనుంచి
అవును మొన్న హాస్పట్ల్ కి తీసుకెళ్ళిర్రు
ఆ జరం బాగోత్తే పాపని
అవునా ఇంకే అవునా
ఎప్పుడు తెయలేదు ఈ కషిన మానితా నీ మేమ్ మాత్రం వొచ్చి అడగాలి
మ్
ఆరింటికి ఫోన్ చేయలక్క మళ్ళీ
ఆ
ఆరింటికి చేసి కలరా
సరే అమ్ మరీ రేటింగ్ ఇచ్చుకో ఇగ
ఆగు నేన్ కాట్ చేతా నువ్వు చేయకు
ఆ చెయ్యన్ లే